చెప్పండి అలేఖ్య మేడం
పేరు చెప్పోత్తండి.
ఉమ్ చెప్పండి అన్వషయాల ఎలా జరిగింది మేడం అలేఖ్య మేడం
మాకు ఈరోజు చానా మంచిగా జరిగిందండి. ఆనువల్ డే సెలబ్రేషన్స్ మాకు ఇంకా డ్యాన్సర్స్ కూడా ఆరారు అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు డాన్సర్స్ ఆడితే ఎంత బాగుంటదో తెల్సా మీకు
అవునండి తెలుసు తెలుసు మంచిగా ఉంటది.
ఇంకా యల్కేజీ యూకేజీ సిక్స్త్ క్లాస్ పిల్లల వారక వాళ్ళందరూ ఆడారు చానా బాగుంది.
ఉమ్
దాంట్లో నాకు నచ్చిందంటే మీ పేరు కోరే చిన్నారులం సాంగ్ చానా బాగుందండి.
ఊహు ఇంకా ఇంకా ఏం బాగుంది ఇంకా ఏం నచ్చినాయ్ ఏం నచ్చిందండి మీకు నానువల్ సెలబ్రేషన్ లా
ఇంకా బాలాయ్యబాబు సాంగ్స్ దబిడి దిబిడి
ఉమ్
ఇంకా పైలట్స్ అనే వా వాటి గురించి కూడా ఆడారు మేము చూసాము
ఇంకేమి నచ్చింది మేడమ్ అలేఖ్య మేడం
నాకా ఇంకా నచ్చిందంటే మర్రకా సాంగ్ మా తమ్ముడు వాళ్ళ డాన్స్ అన్నట్టు అది అది కూడా బాగుంది.
మీ తమ్ముడు డ్యాన్స్ చేసిండాడు అక్కడా
ఆహా మా తమ్మురి వేయ్యలేదు గాని వాళ్ళ క్లాస్ వాళ్ళు చేసారు బాగుంది కానది సాంగ్
ఇంకా
ఇంకా అంటే ఇంకా సార్స్ టీచర్సు ఒప్ స్పీచ్ ఇచ్చినారు ఇంకా గెస్ట్స్ వచ్చినారు వాళ్ళు పోయంమ్స్ కూడా వాడిర్రు గెస్ట్స్
ఊహు
వేమన శతకము అవన్నీ ఉంటాయ్ కదా వాటి గురించి పాడారు.
ఊ
ఇంక మా ప్రిన్సిపల్ ఏమో ఆ ఇట్లా స్పీచ్ ఇచ్చినరు.
ఉమ్
సరేం సరే అండి మీకేం నచ్చింది నేను చెప్పిన దాంట్లో
చెప్పిన దాంట్లో మాకేం నచ్చిందంటే డ్యాన్స్ నచ్చిందండి.
డ్యాన్సా
ఊ
ఉమ్ అయితే మాక్ ప్రోగ్రామ్ ఏమో ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్
ఊ
కానీ మేము పోయిందయితే సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఆడ ఉన్నాము
ఉ చా
నా వల్లనే
మదర్ ఫాదర్ వచ్చారా
ఆ మదర్ ఫాదర్ర్ కూడా వచ్చారు
ఊ మీ తమ్ముడు గూడా వచ్చాడా
ఆ వాడు కూడా వచ్చాడు
మీ తమ్ముడు డ్యాన్స్ చేసాడా పాటలు పాడాడా
వాడింకా ఏం చేయలేదు
ఏం పాటలు కూడా పాడలేదా
ఆహా పాటలు కాదు యాన్యువల్ డే అంటే ఓన్లీ డ్యాన్స్
మీ తమ్ముడు డాన్స్ ఆడలే చికిరీ చికరీ మీద
ఆహా ఆడలే ఇంకా వాడు చెప్పలేదు యాన్ వాడు యాన్యువల్ డే ఉందని చెప్పలేదు మాకు చెప్పలే కాబట్టి మేం పైసలు కట్టలేదు కట్వాడ ఆడ లేదు
ఊహు అవునా
ఊ
ఇంకా ఇంకా ఏమండి ఇంకా నచ్చింది మీకు
ఇంకా ఇప్పుడు ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఆక్యు పేషెన్సు అంటే టీచరు లాయరు పైలెటు వాటి మీద కూడా డ్యాన్స్ ఆడిరు
ఉహు ఇంకా మీ సెలబ్రేషన్ కేక్ కోసారా లంచు డిన్నర్ ప్రొవైడ్ చేసిరా మీ స్కూల్ వాళ్ళు ఈ డిన్నర్ ప్రొవైడ్ చేస మీకా స్కూల్ వాళ్ళు
టూ వ క్లాక్ వరకు అయి టైమే
ఆ డిన్నర్ ప్రొవైడ్ చేసిరా అంటున్నటు ఇప్పుడూ ఆ ఈవినింగ్
చే ప్రొవైడు కానీ ఇప్పడి వరకి సిక్స్త్ క్లాస్ వరకే ఉంది మేమైతే అప్పుడు బదం బదం కచ్చా బదం సాంగ్ ఆడిన
కాదు ఇది నాన్ వెజ్ వెజ్ మెట ఎలా లంచ డిన్నర్
వెజ్జి పెడతారు రాన్ నాన్ వెజ్ పెడితే వాళ్ళకి వాచిపోదా
విజయ పెెట్ద వచ్చలే ఏమపటిల్ కర
ఆ ఇప్పుడు గుత్తి వంకాయ పప్పుచారు పాలకూర పప్పు అప్పడాలు ఇంకా బజ్జీలు అవన్నీ పెట్టారండి
ఇంకా ఇంకేం వచ్చిందండి మీకు మ యాన్వల్ డేలో
పోయిన సార్ యాన్యువల్ డేకి అయితే అప్పుడు స్పోస్ డే ఉంటాయి కదా ప్రైజెస్ అవి యాన్యువల్ డేకి నాకు ఇచ్చారు
ఓకే ఓకే ఓకే ఇంకే మ
ఇంకా ఇంకా అంటే నాకు ప్రైజ్ రావడం నాకు నచ్చదా అండి అదే నాకు నచ్చిన పాట అంటే
మీక ఏం ప్రైజ్ ఇచ్చారండి ఇలా మీకు
స్పోర్ట్స్లో అండి రన్నింగ్ రేస్ ఫస్ట్
రన్నింగ్ రేస్ ఫస్ వచ్చారా మీరు
ఆ వచ్చానండి
ఇంకా ఇంకా ఏంటండి ఇంకా ఏ కొ కొత్త కొత్త విషేష కొత్త కొత్త ఏమన్నా
ఇంకా మెయిన్ చెప్పడం మర్చి పోయినండి ఇంకా పెహల్గామ్ అటాక్ ఉంటుంది కదా పహల్గామ్ అటాక్ దాని మీద కూడా చేసారండి
ఆహా ఫహెల్గమ్ ఎటాక్
ఆ ఇట్లా వాళ్ళ ఆర్మీ డ్రెస్ ఆసుకో డిషం డిషం డిషమ్ అనుకుంటా అలా
హుహు ఇంకా
ఇంకా పోయిన సార్ యాన్యువల్ డే అని అయితే మేమైతే చానా ఎంజాయ్ చేసాము ఓ కానీ అసలే ఏంది మాకు డిన్నర్ పెట్టిన్నారు కాగానీ అది మాకు కాదు టీచర్స్ కి కానీ మేము కూడా వెళ్లి తిన్నాము
ఈ సార్ ఎంజాయ్ చేయలేద మరి
ఈసారి ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకే ఉంది కానీ నేను సెవెంత్ క్లాస్ కదా అందుకనే నో డ్యాన్సెస్
ఓకే ఓకే అయితే టెన్త్ క్లాస్ వల్లకు ఉంటుంది కా అన్యూల్ డే
అంటే వాళ్ళకి వాళ్ళేమో ఇట్లా స్కూల్ గురించి అట్లా చెప్తా ఉంటారు అన్నట్టు డాన్సెస్ లేవు ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకి ఉన్నాయి ఎందుకంటే పేరెంట్స్ ఇబ్బంది పెడతారు టెన్త్ క్లాస్ వరకు డ్యాన్స్లు పెటిరు కానీ పోయిన ఇయర్ ఆయాన్యువల్ డేకి అయితే ఒ వన్ టూ ఓ క్లాక్ వరకే న డ్యాన్సస్
నైట్ ఆ
నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది డ్యాన్సెస్ అన్ని అయిపోయే వరకు అందుకనే పేరెంట్స్
నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిందా
ఆ అందుకనే పేరెంట్స్ ఇంకా మా డాన్సే లాస్ట్
అవునా మీరు ఏ ఏ పాట మీద డాన్స్ చేసిరు
బదమ్ బాదం కచా క సహే బదాం ఆ సాంగ్ ఇంకా మొత్తం పిరమిడ్స్ ఉంటదన్నట్టు ఒక్కరి మీద ఎక్కి క్ చేస్తారు కదా
ఈ ఈ ఇయర్ ఏ ఏ పాట మీష డాన్సార్
ఆహా నేను సెవెంతత్ క్లాస్ కాబట్టి మాకు లేదు డ్యాన్స్
లేదా
ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకే డాన్స్
ఓ
ఇంకా కోయా వాళ్ళ థీమ్ కూడా ఉంది కోయాస్ ఉంటారు కదా
అవునవునవును
ఆ ఆ ఆ థీమ్లు ఉంది ఇంకా యానిమల్స్ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే సిక్స్త్ క్లాస్ వాళ్ళు యానిమల్స్ వేషం వేసుకొని అట్లా కూడా చేసారు
అవునా అయితే వెరీ గుడ్ ఇంకా
ఇంకా అయితే నాకు నచ్చింద అయితే భరతనాట్యం ఆడిరు వాళ్ళు మొత్తం మా డాన్స్ క్లాస్ వాళ్ళే కానీ నేనైతే లేను ఎందుకంటే నేను సెవెంత్ కాబట్టి
ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకేనా
ఆ
అస్ టు సిక్స్త్ క్లాస్ వరకా
కాదు నర్సరీ టు సిక్స్త్ క్లాస్
మరి మిమ్మల్ని ఎలా ఎలా ఎలా చేసారు మీకు ఫంక్షన్ కి
అంటే మేము చూడొద్దా అండి మేము చూడాలి కాబట్టి ఆ ఇని షన్ ఇచ్చారు మా మాది ఈవెంట్ యాన్యువల్ డే పేరేంటిదంటే ఫీస్టా ఫీస్టా ట్వంటీ సిక్స్ అని ఉంటుంది
మీ తమ్ముల్ని పార్టిసిపేట్ చేయమని పోతే మరి
వాడు మాకు చెప్పలేదు మాకు డడాన్స్ ఉంది మనీ ఇస్తే నేను పార్టిసిపేట్ చేస్తా అంటే సప్పడే కొ ఉన్నాడు మళ్ళీ అద ఒక టూ త్రీ డ్యాన్స్ కి టూ త్రీ డేస్ ముందు మా ఫ్రెండ్స్ మర్రక డ్యాన్స్ ఆడుతారు అని చెప్పిండు అయితే మేము టూ త్రీ డేస్లో ఇట్లా వాళ్ళు ప్రాక్టీస్ ఏమో త్రీ త్రీ వీక్స్ వసారు ఆ టూ త్రీ డేస్ లో ఎట్లా నేర్పిస్తారు వీళ్ళ వీరికి
అవునవును
అందుకని వీడు చెప్పలేదు కాబట్టి అందుకని ఇరు పార్సిపేట్ చేయలేదు
యితే పార్టిసిపేట్ చెప్పలేదు పార్టిసిపేట్ చేయలేదు
ఆ మీరు చెప్
మీత మూడుకి చికర చికరి పాట మీద డడాన్స్ ఆడతాడు మంచిిన ఆడతాడు చిక్కరే చక్కెరే పాట మీద
అవును వాడైతే మంచిగా ఆడతాడు చిక్కిరి చికిరి సాంగ్
ఇంకా ఇంకా తినేసి వచ్చారా ఆడ అక్కడ
ఆహా ఇంకా తినలేదు ఎందుకంటే త్వరగానే ఇంటికి వచ్చేసాము
గద అన్వాళిలా పెట్ట లంచ్ డిన్నర్ ప్రొవైడ్ చేయాలి
ఈసారి ప్రొవైడ్ చేసారు ఏమో తెలియదు ఇంటి తర పెడతారా
కాదు మీరు త తినొచ్చారు కదా త రాలేదు అక్కడ నుంచి ఆన్వల్ డే నుంచి చె
అది
అక్కడ డిన్నర్ ప్రొవైడ్ చేయాలి నైట్ అనా మీరు ఉన్నారా ఇప్పుడు
అంటే ఇప్పుడు ఈసారి ప్రొవైడ్ చేశారు ఏమె తెలియదు కానీ పోయి సార్ ఇది చేసారు
మరి ఈ సారి ఎందుకు మీరు ఉండలేదు మరి ఎందుకు లంచ్ డిన్నర్ కట్టండి కాదు
ఎందుకంటే నా ప్రోగ్రాం కాదు కాబట్టి ఉండదు
మీ తమ్ముడుదిందానే పోగ్రాం
అంటే వా డ్యాన్స్లుం లే కేడుదా
ఏం లేకుంటేయింది అడ మనము ఫంక్షన్
మా డాడే అది ఆకలి అైతుంది ఆకలైతుందని ఇంటికి తీసుకొని వచ్చేసిడు రేపు హాలిడే అన్నా ఇనలేదు
అవునా అవునా
అందుకేనే మేము ఉందాం ఉందాం అనుకున్నా కానీ వచ్చేసాను
హు హు హు
కొందమందైతే ఊర్లో ఊర్లో నుంచే వచ్చిరు డైరెక్ట్ అ
వేరే ఊరు నుంచ
ఆ వేరే ఊర్లో నుంచి యాన్యువల్ డే చూడడానికి వచ్చిర్రు
ఎక్కడ ఎక్కడ ఎక్కడ జరిగింది యానివళ్
మొత్తం ఆనువల్ క డే కచ్చ్ తెలుసా మీకు
ఫంషన్ ఆల్లో ఏచిర ఇల్ ఏసర అనోల్డి
శిలా బి ఎడ్ కాలేజ్ లో అయింది ఏకశిలా బి ఎడ్ కాలేజ్ సరే‌ అడి సరే అండి టైం అయిపోయింది లాయ్